ఆహ్
హలో
అ అక్కా పనైందా?
అ అ అయింద్ర
ఏం జెత్తానావ్?
చేయాలె ఇప్పుడే పోన్, టీవి జూతన్న సీరియల్ గద్ పాటలు పెట్టిన భక్తి పాటలు
ఉహు
అయింద మర్ నీది
ఆ అయిందక్క
ఓ ఏం కూర ఇయాలా?
ఇయాలా పులిహోర చేసుకున్నాం అందరం ఒక దగ్గర తినాలలే నిన్నటి లెక్కనే
ఇన్నత్ కట్టడం
ఉమ్ కొన్ని బచ్చాలు కొంచెం పులిహోరా ప తమాట చక్నీ
టమాట ఏసిర్రా
పచ్చరికయల పచ్చడ చేసి ఇగ ఆన్నే తిన్నమందరం ఇగ
ఒహో ఇంగ సాయంత్రం కూడ అడనే కద ఇయాల
ఆ సాయంత్రం కూడ ఆన్నే ఇయాల ఒక్క రోజయితే
మ్మ్ రేపు పొద్దున మల్ల మీ డ్యూటి ఎక్కాల్సిందే
ఆ డ్యూటీ ఎక్కాల్సిందే
ఉఉ పొద్దున్నే పోయత్త పొద్దునే పోయోచినట్టు ఉంది అటు కవితాంటికాడిక కవితక్కడికా
కవితక్కకాడికి
అదే పొద్దున పాలకు పోయాత్తత్తంటే అ నీలబడి మాట్లాడతాంటె
ఉమ్
చేసిన
కవితక్క మొన్న పైన వారం మట్ పని పోయినం అక్క కవర్లు నింప అ అ వీ మాస్టారు కొట్టలేదంట రీత్వికు
ఉమ్
తే ఇప్పుడు ఈ వారం కొడతాందింగ పేర్లు
ఈ వారం కొడుతాంది ఏమో ఉహు్ ఉన్నదిరా అన్న పేరు మీద ఉంది నాది ఆడ్ చేయమన్ చేయలేదు కవర్ నింపుతానికి పోతార్ర మరి
అయిపోయినయి మొన్న వారం లాస్ట్ అయింది మొన్న ఆదివారం వరకు
ఇంగ మల్ల నింపేది లేదేమో
ఆహా అయిపోయింది అక్క మట్టి కూడా అయిపోయింది మొన్న నా వారం రోజులు పొయినాం కదా
ఆ
ఉమ్
ఓ ఏం అన్నది ఉంది కని మరి అన్నది అప్పుడు అంటే చెయ్యి మరి పోట్లేదు కదా అన్న పోట్ ట్లేడు కదా
ఉమ్
అన్న వంక నేను పోదాం అనుకున్న దగ్గర కాదు మళ్ళబండ్లు మనం బండెక్కి పోయి తీసుకపోయేటోలు లేరు తీసుకొచ్చేటోళ్ళు లేరు అని ఇంగ సైలెంట్ గా ఉన్న అప్పడు ఇప్పు ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద అవు స్ట్రయింగ్ల ఎక్కింది చూసినవా ఆ స్టార్టింగ్ అప్పుడే రీతి ఇత్తందలే వతుంది ఆరు సంవస వతంది
ఉమ్
వస్తుందిగని రమ్మన్నది అప్పుడే ఏ పోతడేమొ అని మీ అనుకుంటే పోలే ఇగ నీది పోదమనుకుంటే నాకు బా అప్పుడు బంలు అన్నారు అదన్నారు ఇదన్నరు అందుకనే మంగళ ఇగా బండి మీద తీసకపోతాడు కావాల దూరం పోయి అంతే ఇగ అది బచ్పాన్ నాది
అదే ఆ
లేపోతే ఆప్ నేన్ అర పప్చారు ఉంటే ఐయే ఉన్నాయి నూనె ఏసి
ఎందుక్ ఇయాల్ స్పెషల్ చేస్కోలే మీరు
తెచ్చింద్ తెచ్చింద్ మీ అన్న
చేయలేదా
చికెన్ ఓండినా ఇంతకముందే చికెన్ తేత్తే ఓండినా పోద్దున ఇ పూజ మటన్ తీస్కరాల
మ్ హ్మ్
మల్ల చెప్తా అప్పుడ్ నేన్ చేయాల యా తక్కువ ఇ నాక్ అంత ఇంట్రెస్ట్ ఎమంతా ఉండవ్ కూరలుంటే చాల్ చిర్తిర్ లాంటి ఇంట్రెస్ట్ చిర్తిర్ లాంటి చే తి డబల్ రొట్టె ఇంకా అట్లాంటింవ్ ఉంటే ఎక్కువ అన్నం తినికు ఏవైనా
మ్
ఇంకా ఎందుకాని ఇంకా దాన్ జోలిక్ పోలే
మ్ హ్మ్
ఎప్ప్డో ఇంకా తేత్తే హె పిల్లల్ ఒత్తార్ ఇంకా ఎక్కువ
హ్మ్
ఇప్పుడ్ దాక ఆలోచింద్ పాయి తీర్ ఇంత ఉండేద్ ఇచ్చింద్
ఏ తెచ్కోడా ఎక్కువ అన్నయ్య
మీ అన్న కూడా తక్కునే అరుకు స వా ఎ దినపు దినపు ఏతా ఉంటారు
మ్ అదైతే రోజ్ ఉండాలే
అదైతే రోజ్ ఉండాలే
మ్ అట్లా మర్ అట్లయి తే ఇప్పుడ్ మరి అప్పుడ్ జేయించర్ కదా అక్క ఇప్పుడ్ ఏం కాదా మరి
ఏంటిది
అప్పుడ్ ఆపరేషన్ చేయించిర్ కదా అన్నకు మళ్ళ తాగుతాండు కదా
దావ్కానా ఇబ్బంది అని చెప్పింరు మళ్ళీ డబ్బుల్గాడిగెస్కోవాలి ఎప్పట్కే
వా వా మల్ల రడీ చేస్కోలా ముడ్ లచ్చలు నాల్ లచ్చలు
ఆ గంతే మరి
ఆ పిల్లకన్నా అయితాయి కదా ఇవ్వని ఆ టై కేట్ డం
ఎమైనా చెప్తే ఇనేటోడా ఇనడ్గా ఓ అందుకే సైలెంట్ గ్ ఉన్న ఏది లే ఉత్తం
మ్ హ్మ్
ఎట్లా అయితుంద్
మ్
పొద్దునే పూజ ఇగా అందుకే సప్పుడ్ చేయాలె ఇంత ముంద్ ఇచ్చింద్ మళ్ళ ఉ అంటే మళ్ళ ఉఅంటార్ అని సైలెంట్ ఉన్న ఇగా
మ్ హ్మ్ పండినావా మరీ
ఆ ఒండిన్ రా తిన్నా ఇంత ముందే నాల్గు డబ్బు నాల్గు అయింది నాల్గున్నర అయింది
మ్ మీ అత్తగూడా ఏసిచ్చినావా
ఆ ఒద్దంట చిక్కన్ దిన ఒద్దంటే ఎయిలే తిన అన్న చికెన్ తింటలే ఈ మధ్య బంద్ చేసిండ్
ఉహు నువ్ వేదన్న ఎషితవ్ కావచ్చు ఇగ ఆమె ఏషితదా
ఆ ఏషితద్ సిద్ద ఆవ్డ్ ఏస్తద్ ఎల్లే కానీ ఇప్పుడ్ చికెన్ దింట లేద్ కాబ్బటి ఏస్తలేద్ గంతే ఒద్ధాయ్ ఉమ్ నేన్ రీల్స్ జేస్ ఈ టైంలా
అదే మనం మనాకేమో మాటలు రావయ్ ఆ ఈ ఫోన్ లో మంచిగా సరిపోయింది అక్క మాకు కొంచెం గొంతు సాఫ్ గావడానికి కాని నేను అనస్
ఎ గొంతు సాఫ్ కావడానికా
కాదా మరి ఫోన్లల మనం ఎక్కువ ఎందుకు మాట్లాడుతాం
ఆ తక్కువే ఇప్పుడు ఇగా ఈ మా అమ్మది మా అమ్మె వో మా నాడీపీ తప్పి ఎవరు ఎక్కు తక్కునే రో జేశారో అట్లా పిడి జెయమంటే ఎంబడే పెట్టితర్ అమ్మాయిది మా అమ్మాయిది ఇగ అదో ఇగ అన్నీ చెప్తరు ఇగ ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకేం జేసిన మొ చెప్పుకుంట పోయ్ ఇగ మా అమ్మ ఆహ్ హా మామ మాట్లాడు ఏక్కువ లేదు నీదేం తకు పో మొత్తం చెప్తది పోద్ పొద్దునానుంచి కడ్నుంచి ఇదే ఇగా పొద్దున మోదలుపెట్టినాకడ్నుంచి బ్రష్ ఏషిన కా నుంచి సాయంత్రం గాప్ అప్పుడ ఎంజేసిందా అంత చెప్తది
రోజు
ఆహ ఆహా రోజు జేయదులే చేసినప్పుడు ఇగ ఆ రోజు చేసిదంత చేయ్యనిన్ ఇగ చేయద్ చేతల్ చెత్తల్ లేపోతే అప్పుడపుడు ఊ జేప్తావుంటాది అన్నట్టు
ఇప్పుడు ఒక ఆయన ములగొల్లో ఉన్నాడుగా మీ తమ్ముడు మరి అన్న
అన్న అన్న ఇగ రమ్మంటారు గాని ఇ యప్ ఉన్నరు గాని రమనలే పోలె ఏం పోతాం వాళ్ళ నీళ్ళదంటే వాళ్లే రమ్మన్నరు మొన్న నా ఒత్తది గాని అపుడప్పుడే ఎంబడే ఒత్తే అట్ల పోతది ఆ టైమ్ కి మీరు ఉన్నరు గద అక్క తిరిగి పోత పో మద్ద రేపు రా రేపు రామ్మన్న మరి రేపు ఒత్తదో మరి ఏల్లుండి ఒత్తదో పండు మిరపకాయలు కావాలంటే కొన్నంటే ఏం లే పండు మెరపకాయలు కావాలంట
ఆహా మీది కేక్కాల్
ఓకే ఆ ఉన్నయ్ ఆడాడ ఉన్నయ్ ఛీపూర వన్నె తేపురం చేట్ ఉ కారంమాందా నాటినం గదా ఓ పది కిలోలు ఆ ఇగ ఇరవై పది కిలో ఇరవై కిలోలు అయితే గా అచే కొం కిలోలు దంచుకుంటే అయిపోతలేని
ఉహు గమే ఏం జెప్పింద్
అంటటే ఓ ఒవే నేను గూడా దంచలే ఇంకా దంచాలే వాన కొ ఆ
మీ వదీనే ఏం త్తది
ఏం లే ఇంటిక్కానే ఆ ఉట్టినే ఉంటది ఈపు ఆ వాళ్ళ అమ్మోలు ఉన్నారు గా బానే పెడతరు ఆ వాళ్లే వాళ్ల అమ్మోలకి ఇద్దరు ఆడపిల్లలనామే
ఉమ్
ఇద్దరు ఆడపిల్లలు పెడతా ఉండే ఇద్దరు సరి సమానం పెడతారు ఉన్నది షేరెండు ఎకరాలు ఇది ఇంక రొండు ఎకరాలు ఉన్నది వాళ్లకు రెండు మూడు ఎకరాలు ఇంగ ఇద్దరిది జే గోపిలే
హ్మ్
గోబిల్ గోబిల్ ఇక్కడేడున్నా
మ్ హ్మ్
చుట్టాలేగ మాకు చుట్టాలైతరు మా వాళ్ళ తమ్ముడు మాకు సుట్టాలు మా నాయనమ్మ వాళ్ళ పెద్ద పెద్ద నాయనమ్మ కోడళ్ళు కోడలు వాళ్ళా అన్న బిడ్డన్నట్లు శ్రీదర్ది
అ
శ్రీధర్ రెడ్డి ర
ఆహ ఏ స్కూల్లో ఏత్తడు
జంగల్పల్ హై స్కూల్ చెప్తాను జంగల్పల్ స్కూలు
మ్
ఇక్కడనే మన జంగల్పల్లి జంగల్పల్లి దిక్కు మొన్నటిదాకా
ఆ అములువా ఇక్కడ మోన సెంటర్లేవరో తిరుపతి అంట సారూ ఉన్నాడంటే ఎవరా అని నేననుకుంటాన్నా
అదే లేద్ తేతవు కదా నేను అడగలే ఈ మధ్య ఫోన్ చెయలే మా అన్న కూడా పడుతదప్పుడప్పుడు పోయిన్సారి పడితే పోలే వేరే వొళకి అప్ప జెప్పి పోయిండు మొన్న నవోదయ స్కూల్ ఎగ్జామ్ సెంటర్ పడితే
మ్ హ్మ్
ఫంక్షన్ ఉందనొచ్చిన ఆరోజు పుట్టినరోజనీ మా మేనత్త కొడుకుది మరి ఇప్పుడు మరి పడ్డదో లేదో తెలవద్ పడుతదప్పుడప్పుడు పడతాయి నేన్ అడగలే పోనీ మ్
ఈ రెండు మూడు రోజులో ఫోన్ చేసి కనుకో సోమవారం ఎగ్జామ్ ఉన్నది
ఆ కనుకుంటా రేపెట్లాగో మా వదినొత్తది కదా
ఆ మోడల్ స్కూల్లా పడ్డదా ఎవరికన్నా
మ్ పడ్డట్టుంది నేను అనుకున్నా వాళ్లు అంతే మనం ఎంత ఆలోచించినా అదే ఆల్రాయల్సిందే చూసి కాపీ కొట్టేట అంత తెలివి కూడా ఉండాలి ఒకొక్సారి నేను ఆ చూసి కాఫీ కట్టే అంత తెలివీ కూడా ఉండాల మళ్ళ అట్లా కూడుంటది కానీ అంత ధైర్యం దాగ ధైర్యం చేయలేర్ కొంతమంది కొంతమంది ధైర్యం చేత్తరు
అవును
అందర్ చేయలేరట్ల నాకు నాయి నేను చదివేటప్పుడు నా ఏమడి చూసుకొని రాసుకొనిడాకి నీకి భయంమవుతుందమ్మాయి అనంటున్నారు టీచరు
సరే అక్క టైమ్ అయింది నేను మళ్ళా జేత్తా అక్క నేన్ జేత్తా ఒక పావుగంట తర్వాత